హలో ఆ చెప్పు బ్రో
చెప్పాలే బ్రో ఏం చేస్తాన్నవ్
ఏం చేయలేదు బ్రో ఖాలీ ఇందంక ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతంటి
మ్ హు పిల్చలెదు మల్ల
పిల్చలేదంటే ఇంగ ఈడ ఒక స్క్వాడ్ ఉన్నారులే ఆల్రెడీ ఉన్నారు రూమ్ లో ఫ్రెండ్స్
మ్
ఆడుతాంటే
మ్ హు
అందుకే నిన్ను పిల్చలే
మ్ హు ఎవరేవర్ ఫ్రెండ్సు
మా రూమ్ లో ఉండే వాళ్ళెలే
మీ కాలేజీజోళ్ల మీ కాలేజీజోళ్ల మ్ హు కాాలేజ్కి పోలేదా
కాలేజ్ కు పోలేదు ఏదో పనుండి
మ్
కాలేజ్కి పోలేదు అందుకనే ఇంకా గేమ్ ఆడుతాంతటిమీ కొంసేపు
మ్ హు
మీరు మీరు పోలేదా
మేం పోలేదు అంటే ఫ్రెండ్స్ అంతా పోయినారు నేను పోలే ఇంగ పోవల్ల మధ్యాహ్నం అట్ట
అవున్లే
మ్ మ్
అన్నం తీంటా
హ్మ్ లేదు ఇంగాలేదు తినాల నువ్వు
తినాల నేను నేను తినలేదు టిఫన్ తినలే తినాల పోయి
మ్ హు రాత్రి మ్యాచ్చుంది చూస్తావా
ఆ
రాత్రికి మ్యాచ్ ఉంది చూస్తావా అంటి
ఏం చూస్తాం బ్రో ఏంది మన ఇండియా సరిగ్గా ఒక పర్ఫామేజెలేదు
ఏమైందో ఫామ్ లో కాదు వాళ్ళట్ల అలవాటు అయిపోయినారంట అందరు చెప్తాన్ల
అవును అది కూడా కరెక్టే ఐపిఎల్ ఆడిపిచ్చి ఆడిపిచ్చి
ఐపిఎల్ లో ఆ ఆ రోడ్డా కట్టేసుకుంటారంట ఆడతారంట ఇప్పుడు వాళ్ళన్నీ అవి ఆలోచించి మనకి అట్లా పిచ్చిలు ఇస్తన్నారు మనోల్ల ఫెయిల్ అవుతన్నారు
అవును
అది మల్ల ఐర్లాండ్ తో కూడా ఓడిపోయినారు ఇంగ్లాండ్ తో ఓడిపోతాన్నారు జింబాంబె తో కూడా గెలుస్తారో ఓడిపోతారో తెలీదు మల్లా
అవును ఏందో ఓడిపోతారేమో అనిపిస్తుంది ఈ ఆల్రెడీ రెండు మ్యాచ్లు ఏమో ఓడిపోయినారు కదా మనవాళ్ళు
రెండు ఓడిపోయి ఒకటి ఇ మ్యాచ్ జరగలేదు ఈ రోజు ఒకటి ఉంది ఆ ఇక రెండు ఉన్నాయి వాళ్ళు ఒకటి గెలిచినా మనం ఓడిపోయినట్టే
ఆ ఈ రెండు గెలిస్తే టై అయితాదా
ఆ టైఐనట్ట
ఆహా మలింగా
అయ్యర్ కూడా ఆ
మళ్ళా ఇంకా రిజల్ట్ ఏమి ఉండదు
రిజల్ట్ ఏమి ఉండదు ఇంకా మళ్ళా ఓడిఐ ఆడతారు అది టై తే ఇది అయ్యర్ కూడా ఐపిఎల్ లో చేసినట్టు ఈడ చేయలేదేమో అనిపిస్తుంది కెప్టెన్ కి
ఆ అసలు కెప్టెన్సీనే కాదు అసలు ఒక నాకు కూడా మంచి లేదు చూసినావు నువ్వు ఇష్ ట్రీ స్కోర్ బోర్డు ఒక్క రెండు అయితే ఒకసారి ఒక మ్యాచ్ ఏమో కొట్టినారు అనుకుంటా ఇరవై తొమ్మిదో ముప్పై అంతే
అయ్యారా అ ఆరవై అరవై కో ఓ మ్యాచ్ అర వై కోట్
ఆ అరవై అరవై ఆ ఆ మ్యాచ్ తబితే మీ ఏ మనల మీ తడి అన్ని ఎంట కోట్లు సింగిల్ ఇటు
మ్యాచులు గెలసలే
ఊ
సూర్యకుమార్ యాదవ్ బాగా చేస్తాండ ఒకవేళ వాడు సింగిల్ డిజిట్ అసలు కొ కొట్టకపోయిన మ్యాచ్లన్న గెలిపిస్తాండే
ఉమ్ అయినా బౌలింగ్ కూడా బాగాలేదు లే బ్రో మన దానికి ఆ టీ ట్వంటీ అంటే బుమ్రా ఉండాల అట్టి బొమ్రా లేని దానికి అంతే
హ్మ్ బుమ్రాని ఆడిపిచ్చాల్సిండ్రి కానీ ఇంకా ఓడిఐకి ఆడతాడు బుమ్రా టీ ట్వంటీగా వరల్డ్ కప్ అయితే ఆడతాడు టీ ట్వంటీకి
అదే కదా ఏం బౌలింగే సర్లేదు అనిపిించింది నాకైతే బ్యాటింగ్ బాగానే ఉన్నింది కాగానీ బౌలింగ్ సర్లేదు అనిపించింది
బౌలింగ్ సర్లే
మొన్న ఒకసారి ఏమో చూసినావు కదా ఎంత వన్ ఎయిటీనో వన్ నైన్టీనో కొట్టిండే ఆ డిఫైండ్ చేసుకోలేకపోయారు కదా
వన్ నైటీ కొట్టింది అది కూడా మళ్ళా ఫస్ట్ స్టోర్ లోనే హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసినాడు ఒక రన్ కే
ఆ
కానీ గెలిచలే వినోద్
అయినా ఓడుపోరులే ఆ స్పిన్నర్ ఇ అన్ని పేరు ఏం పేరు స్పిన్నర్ ఉన్నడు
రవివిష్ణ
ఆ నో బాల్ వేయడం వల్ల మ్యాచ్ మొత్తం టర్న్ అయిపో వాళ్ళ పక్కనికి మూమెంట్
అయినట్టయితది బాగా అడ్నాడు
ఆ అడ్నా డు అడ్నాడు బా అడ్నాడు
ఉ టు కాకుండా అస్ట్లోటెసారు
అవును హె అది లాంగ్ బౌండ్రీస్ అవి సరిగ్గా ఏందివు ఆ పాపం ఈశాన్ కిషన్ అయితే ఇశాన్ కిషన్ పాపము లాస్ట్ మ్యాచ్ లో సిక్స్ పోతుంది అనుకున్న ఆ బాల్ అవుటయిన బాలు చూసి క్యాచ్
పెద్దవే ఇంగ్లాండ్ లో
ఉ ఎ చెన గ్రౌండ్ డైమెన్షన్స్ కూడ బాగుండవు అసలు ఓ సైడ్ ఏ సెవెంటీ మీటర్స్ సైడ్ సిక్స్టీ మీటర్స్
ఓ సైడు ఫిఫ్టీనే ఉంటది
ఆ ఇవి ఆ
గ్రౌండ్ ఉండవు వాళ్లవి గ్రౌండ్లు ఓవల్ షేప్ ఉంటాయి
అవునవును ఏమబ్బా ఇం ఇంకా లార్డ్స్ కి ఇస్తేనే ఇంకా ఏం చేస్తారు రీల్లు దాంట్లో అసలు ఇం కష్టం బ్యాటింగ్
ఉ ఆ కష్టం
ఉ ఇంగ్లాండ్ లో లార్డ్స్ అండ్ క్రికెట్ స్టేడియంలా
ఉ సలే కష్టమే అది ఇంకా వాళ్ళ వాళ్ళకి బాగా అలవాటు మనోళ్ళకి అట్ట లేదు
ఆ అవును అది కొంచెం డౌన్ కి ఓ సైడ్ డౌన్ ఓ సైడ్ ఎక్కువ ఉంటుందండి నిజమేనా అది
ఉఉ ఉఉ
ఏదో ఫుట్బాల్ గ్రౌండ్ మాదిరి ఉంటందంట
అవునవును
ఆ పిచ్చి కూడా అసలు ఎప్పుడు ఎట్ల మారుతుందో తెలియదంట అది బ్యాటింగ్ చనా డిఫికల్ట్ అంట బౌలింగ్ కు మళ్ల ఈజీ ఉంటాది అ టెస్ట్ ఆడినప్ కదా ఇంగ్లండోళతో
ఆ టెస్ట్ ఆడితే ఆడ ఐదు రోజులు ఆడ్రంట ఇద్దరు కలిసినా కూడా మహా అంటే మూడు రోజులు నాలుగు రోజులు కాల్వట్ అయిపోతారంట
కానీ ముందుసార అడ్నారు మనోళ్ళు హైదరాబాద్ లో
ఇప్పుడు
లాస్ట్ టైం
ఏమో మరి అది అక్క రావ నా పిచ్చి పిచ్చి బాగుండింది అ
ఆ కేఎల్ రావుల్ సెంచరీ కొట్టిర్ దాంట్లో
ఉహు కేల్ రాహుల్ యాదవ్ బాగా ఆడతడు
ఉహు అవునవును అక్కడ పేరు కూడా నమోదు చేపించుకున్నరు
ఉమ్ లాడ్స్లో ఎవరు సెంచరీ కొట్టినా ఆడ పేరు పడుతది అక్కడ వాళ్ళు వేస్తారు
అవునవును అక్కడ ఒక బోర్డు ఉంటుందంటడి ఆ బోర్డు లో రాపిస్తారు ఇంకా షూస్ కూడా గిఫ్ట్ ఇస్తారంట ఆ షూసిచ్చినారు
ఉమ్ చాలా తక్కువ అడ కొట్టేది సెంచరీలో మరక నాడు మళ్ళా ఫైనల్ల్లో ఆస్ట్రేలియా మీ అది మక్రమున్ల సౌతఫికడు
ఆ
ఉమ్ అడగుడ కొట్టినాడు అదే ఫైనల్లో కొట్టినా ఆ అదే లార్డ్స్లోనే అదే పిచ్ లోనే అశ ఇల్ల మీద ఒకటినాడు సెంచురీ గెలిచినారు కప్ప వాళ్ళు
హ్యారీ బ్రూకు ఎవరో ఈ ఒకరు వాళ్ళ పక్క అదే మ్యాచ్ అంటే కేల్ రాహుల్ కోట్ కొట్టిన అదే మ్యాచ్లోనుూ హ్యారీ బ్రూక్ ను ఎవరో కొట్టినారు జో రూటో ఒక సే వాళ్ళు కూడా ఒక సెంచురీ కొట్నారనుకుంటా
కేమో రూటే కొట్టింట రూటు చానా కొట్టినాడు సెంచురీలు
ఆ
రూటు కొట్టింట రూట్ ఉంది పేరు రూటు పేరు ఉంది దాంట్లో
కేల్ రాహుల్ కూడా రెండవదా మూడోదా అంటే
ఏమో నాకు గుర్తు కేల్ రాహుల్ అయితే కొట్టినాడు సెంచరీ లార్డ్స్ లో ఒకటేమో ఇంకోటి అయితే తెలిదు
అవునలే
ఉమ్ ఉమ్ ఎక్కడ ట్రిప్పు ప్లాన్ చేయాల
ట్రిప్పు ఎక్కడా ప్లాన్ చేయలేదు ఇంగ వానలపడదనే ఎక్కువ మొకల్లా
ఎక్కడ
మదన పల్లికల్
అప్పుడే వానాకాలం వచ్చిందా
అంటే ఈ రోజు పడినాయి ఈ రోజు నిన్న పడిందిలే
ఉహు
ఆ అందుకే ఇంగ యాడికి పోతవ్
అంతేలే ఈడ ఎండ సావకొడుతంది
అందుకే ఇంగ ఈ వానకి యాడికి పోబుద్ది కాదు బోరలో ఎక్కడ పోయినా
ఉమ్ వానకి బుడదా ఎండకి పోబుద్ది కాదు వేడి ఏం చేయాలో తెలిదు
ఉన్న మందగ్గర
ఏంది
ఇవి రెండు బా క్లైమేట్లు బాగున్నా బాగున్నాయి కూడా పోవాలి అంటే వాన దగ్గర డబ్బులు ఉండాల డబుల్ ఉండదు మంద
అది ఏం చేయాలన్న డబ్బులు ఉండాల
అదే కద
ఉమ్
ఏం చేస్తాం అట్లుంది మన ఫైనాన్షయ ఫైనాన్షియల్ కండిషన్
ఉమ్ అందరిది అదే పరిస్థితి
అవును
హు
మరి ఆఫ్టర్నూన్ మీకు ఏం చేస్తారంట తిన్నికి అంటే హాస్టల్లో
ఉమ్ హాస్టల్ కాదు కదా మేము బయట కదా మేమే చేసుకోవాలం
ఆహా చేసుకున్నార మరి ఏమన్న
ఉన్నాయాన్ని తెచ్చుకున్నాం చేసుకునేది అంతా పనుకున్నారు
అవున్ లే
లేస్తే చేసుకొని తినాల
అవున్లే
నీకేం చేస్తారంట హాస్టల్లో అదే తిన్ మధ్యాహ్న నానికి
మధ్యాహ్నం ఏమం చేస్తారు తెలిదు పప్పు చేస్తారు
హు
హు నేను ఇప్పుడు పోయి తినేసి వస్తా
ఉ
మ మల్ల పూరి చేసినాడు అంట
ఊహు
మళ్ళా వింగోసారిపో సాగులు అయితాంది ఎందుకో
ఎన్నిసార్లు అయిన పెడతార
ఆ పెడతారు ఏం కాదు
ఉహు
ఎన్ని సార్లునైన పెడతారు ఎన్ని అయినా పెడతారు తినొచ్చు పోయి
బాగుంటయా
బానే ఉంటయి
హుహు
ఆ తినొచ్చు ఇంట్లో చేసినట్టు ఉంటాయి పూరీలు అయితే
ఉహు
సర్లే అండి బాయ్
ఉమ్ సరే బాయ్